హలో
గుడ్ ఆఫ్టర్ గుడ్ ఈవినింగ్ అండి
గుడ్ ఈవిెనింగ్ అండి ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉన్నది బాగున్నదా
బావుందండి మీరెలా ఉన్నారు
మేము అద్భుతంగా ఉన్నామండీ ఈ రోజు ఎలా గడిచినదండి మీది
చాలా బా గడిచిందండి
సరే మీ ఫ్యూచర్ ప్రయాణం గురించి చెప్పండి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీకు మాకేమన్నా తెలియజేయాలనుకుంటున్నారా మీరేమన్నా
ఆ మీకు వంటలు ఏమన్నా వచ్చా అండి
వంటల కాదండి చదువు గురించి మాట్లాడండి మీరేమన్నా
మీరు ఎంత చదువుకున్నారండి క్వాలిఫికేషన్
నాది గ్రాడ్యుయేషన్ అయ్యిందండి
అవునా మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎందుకు చదవలేదండి ఎందు
పోస్ట్ గ్రాడ్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎందుకు చదవలేద్ అంటే ఇగ నాకు ఏంటిదంటే ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో బయటి ఊర్లోకి వెళ్ళి చదవలేనండి నేను
ఓకే మీ ఊర్లో లేదా అండి పోస్ట్ గ్రాడ్యుయేషన్
మా ఊర్లో లేదండి అంటే మా ఊర్లో చెయ్యాలంటే ఓపెన్ చేసుకోవాలండి డిస్టెన్స్ లో ఓపెన్ లో అంటరు కదండి అది చేసుకోవాలి ఏంటిదంటే మా దగ్గర రెగ్ గ్లర్ అనేది లేదండి అందుకే అనేది నేను నేను ఉపసంహరించుకున్నా నేను
ఓపెన్ చేస్తే అయిపో కదండి ఎందుకు చేయలేదు
ఓపెన్ నేను ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నానండి ఎంబీఏ
ఓకే ఇప్పుడు చేస్తారా అండి మీరు
హా చేస్తానండి ఈ ఇయర్ కడతాను సెప్టెంబర్ లో ఫీజు వస్తదట ఫీజ్ అనేది సెప్టెంబర్ లోకి వచ్చినప్పుడు ఎంబీఏ అనేది నేను తప్పనిసరిగా
మీరు ఐసెట్ రాయలేదా అండి ఐసెట్ రాస్తే క్వాలిఫై అయితే తక్కువ అవుతుండే కదా ఫీజ్
ఐసెట్ రాస్తే అంటే తక్కువ రాస్తే ఇప్పుడు తక్కువ అవుతద అండి ఇప్పుడు మీ మీరు మీరు అదే చదువు స్తున్నారాండి మీరు
లేదండి నేను చదివినను ఎంబీఏ చేయాలంటే ఐసెట్ రాస్తారండి
ఆ అది ప్రియంబర్స్ గురించి రియంబర్స్మెంట్ గురించి రాస్తారు కదండి అది
అవునండి మీరు ఇప్పుడు ఓపెన్ గా చదువుతరా లేకపోతే రెగ్యులరా
రెగ్యులర్ కాదండి ఓపెన్గానే అండి
అంటే మరి ఇన్ని సంవత్సరాల తర్వాతా ఆలోచన వచ్చిందా అండి ఎంబిఏ చేయాలని ఎలా వచ్చింది
ఎలా లేదండి ఆలోచన ఏం లేదండి ఏదో సదరు సదరు మిత్రులందరూ కొంచెం ఏంటిదంటే చేస్తున్నరు ఏదో అడ్జస్ట్ ఏంటి దంటే సా సర్టిఫికెట్ కోసం అండి అంతే దాంతో
ఎంబిఏ చేస్తే జాబ్స్ ఏమి లెవ్వంటున్నారు కదా ఈ మధ్య
జాబ్స్ ఇప్పుడూ ఇప్పుడు చూడండీ ఇప్పుడు మీకూ ఒకటో ఒకటీ సలహా చెప్పనండి మంచిది చెప్తే వింటర అండి మీరు అయితే ఇప్పుడూ మీరు నోట్స్ ఫికేషన్స్ పడితాయి తెలుసా అండి మీకు
అవును గవర్నమెంట్ అవి పడతాయి కదా
హా గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ పడతాయి కదా అందులో ఏమంటరు తెలుసా అండి దానిలోపు మెన్షన్ చేస్తారండి అంటే కొన్ని కొన్ని జాబులకు కొన్ని కొన్ని మెన్షన్ చేస్తరు అదేం మెన్షన్ చేస్తారంటే వాళ్ళు ఎనీ డిగ్రీ
మ్మ్
ఎనీ డిగ్రీ అని మెన్షన్ చేస్తారండి అంటే ఒక మనిషికి ముప్ ముప్పై ఐదు శాతంతో పాస్ అయ్యాడా నలభై తొ శాతంతో పాస్ అయ్యాడా ఎనభై శాతంతో పాస్ అయ్యాడా తొంభై ఐదు శాతంతో పాస్ అయినా ఎంత శాతంతోని పాస్ అయినా కూడా ఏంటిదంటే ఎగ్జామ్ పేపర్ పర్లు అనేది అతను స్కిల్స్ అనేది అక్కడ చూపెట్టుకోవాలి నాలెడ్జ్కి గైన్ చేస్తున్నాది ఇప్పుడు ముప్పై శా ము నలభైశాతం వచ్చిన వ్యక్తి కూడా జాబ్ వస్తది. తొంభైఐదు శాతం చదివిన వ్యక్తి కూడా దానిలో చదువ కుంటే జాబ్ అనేది రాదండి అంటే ఏంటిదంటే నోటిఫి నోటిఫికేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఎనీ డిగ్రీ మీరు ఐదర్ ఓపెన్ గా చేయండి, రెగ్యులర్ గా చేయండి. మీరు పెద్ద వి మీ మీరు పెద్ద విశ్వవిద్యాలయం నుంచి వెళ్ళిన చేయండి లేకపోతే ఏదన్నా లాస్ట్ లో ఉన్న దాంతోనైనా చేసుకోండి. ఏంటిదంటే అక్కడ సదరు కాలేజెస్ అని ఇస్తాడు అందులో ఏదన్నా అప్లికేబులే ఉంటాదండి ఎనీ డిగ్రీ అయినా ఇస్తాడండి. అందుకని నేను ఏంటిదంటే ఎక్కువ నేను ఓపెన్ కే ప్రిఫ రెన్స్ ఇస్తానండి, ఎందుకంటే రెగ్యులర్ కి అనేది ఇప్పుడు రెగ్యులర్ కి ఎలా ఉంటదంటే, రెగ్యులర్ కి అయినా ఓపెన్ కి అయినా ఇది జస్ట్ ఏంటిదింటే ఆ మనకు జాబ్ నోటిఫికేషన్ పడ్డప్పుడు డిగ్రీని అడుగుతారండి అలానే ఇప్పుడు ఎంబిఏ కూడా అండీ ఎంబిఏ ఇప్పుడు నేను ఊరికనే రాస్తున్నా అండి, ఏదో గెయిన్ చేద్దాం నాలెడ్జ్ అని లేదు. జస్ట్ ఏంటిదంటే ఒక సర్టిఫికేట్ పర్పస్ ఇప్పుడు ఇప్పుడు కావాల్సింది నాలెడ్జ్ మన దగ్గర ఉన్నదని కావాల్సింది ఏంటిదండి, ఒక పత్రం అంతే కదా.
అవును
పత్రం దీనికైనా పనికివస్తదా అండి, జాబ్లు అప్లై చేసేందుకు పని మాత్రమే ప పనికివస్తది. పత్రం దేనికన్నా పనికొస్తదా ఎప్పుడన్నా?
ఉమ్మ్
అలా అందుకని ఏంటిదంటే జస్ట్ ఆ పత్రం గురించి అనేది నేను చేద్దామని అను కుంటున్నానండి ఒకవేళ నాకు వాళ్ళా పత్రం ఇచ్చినట్లైతే అది కూడా చేయనండి నేను.
అవునాండి, మరి మీకు ఏమన్నా జాబ్ ఇంక ఏమన్నా వేరే సోర్స్ ఉందా
లేదండి, నాకు జాబే, అంటే నేను ఇప్పుడు సోర్స్ అంటే నేను డైలీ డైలీ ఏంటిదంటే కొందరు మిత్రులసోతో కొందరు మిత్రులతో సంభాషణ చేస్తానండి. ఆ మీ మీతోని ఇప్పుడు మాట్లాడు
ఆండి
కొందరు మిత్రులతో సంభాషణ చేస్తున్నా, ఇప్పుడు మీ మీతో కూడా మాట్లాడుతున్నాను కదాండి, అలాగ అలా, ఇప్పుడు మీ ఇప్పుడు మీరేం చేద్దాం అనుకుంటున్నారాండి మరి.
కెరియర్ కోసం ఏం ఏదైనా జాబ్ ఉండాలి కదాండి. లేకపోతే ఇల్లు ఎట్లా గడుస్తదండి.
కెరియర్ కోసమా అండి, నాది బిజినెస్ ప్లానింగ్ ఉన్నాదండి, జాబ్ నేను
దేని గురించి, ఏం బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు.
నేను నే ఐదర్ నేను ఒకటి చిన్నపాటి కొరియర్ అన్నా తీసుకుంటానండి. కొరియర్ ఐడియా ఉందా అండి మీకు.
మీషో ఇవి డెలివరీ అవ్వా?
ఆ అది అది ఏజెన్సీ తీసుకుందాం అని అనుకుంటున్నానండి. లేకపోతే ఇంకోటి ఏంటిదంటే మాది ఫస్ట్ నుంచళ్ళే మాది ఆ చిరుదినుసులది మాది వ్యాపారం ఉన్నదండి దాన్నే కొనసాగించుదామని అనుకున్నాను రెండింటిలో ఏదో ఒకటి ఉన్నాండి నాకు జాబ్ పైన ఇంట్రెస్ట్ లేదండి నేను ఎక్కువ జాబ్ చేయనుండి నేను నాది ఓన్లీ బిజినెస్ మైండ్ సెట్ ఏ అండి
ఈ కొరియర్ది ఎట్లుంటది మన
నా మూడు ల లక్ష మూ త్రీ లాక్స్ రూపీస్ డి కట్టుడు ఉంటది అండి మూడు లక్షల రూపాయల డిడీ కట్టడం ఉంటది అతను మనకు పార్సల్స్ అనే పంపిస్తూ ఉంటుందిండి మనం ఏంటంటే కొరియర్ అనేది చేస్తూ ఉండాలండి
ఎంత మంది మెంబర్స్ అవసరం ఉంటారు దానికి
ఒక ఐదుగురు అయితే సరిపోతారండి
అంటే ఆ డెలివరీ తీసుకోవడమా మీరు
ఆ డెలివరీ ఏజెన్సీ అండి ఆ ఏజెన్సీ అండి డైరెక్ట్ ఫ్రాంచైజ్ లాగా అండి
దాని గురించి ఇం కొంచెం వివరంగా చెప్తారా
ఫ్రాంచైజీ ఏం లేదండి ఫస్ట్ మనము ఒక ఒకటి మనం ఒకటి ఏంటిదంటే ఒక సంథింగ్ షెటర్ దాకా మనం మెటీరియల్స్ స్టోరేజ్ పెట్టుకునే దాకా అంటే అది ఉంటాది కదాండి మన కొరియర్స్ అనే స్టోర్ పెట్టేదాకా కొ వెహికల్ తిరిగే అంత మందం అతను ఇస్తాడుండి ఏంటిదంటే ఒక ట్రక్ అనేది సాటర్న్ ఒక పెద్ద ట్రక్ వచినప్పుడు ట్రక్ అనేది అందులో తిరగాలండి
ఓకే
అది తిరిగే తిరిగేటట్టు అతను మనకు ప్లేస్ అనేది కేటాయించాలని చూపెడతాడు మనం ప్లేస్ అనేది అతనికి చూపెట్టలీ ఆ అంటే ఇప్పుడు పలానా నది ఏరియా ఉన్నది ఈ ఏరియాలో ట్రక్ వస్తుది ట్రక్ వస్తే మళ్ళీ ఏంటిదంటే తిరగగలుగుతుంది అంటే ఏ అంటే ట్రక్ వస్తె వెళ్లేందుకు దారి ఉండాలండి డిస్టర్బెన్స్ ఉండద్దు
అవును లేకపోతే ఇబ్బంది అవుతది
ఆ అది అన్ని చూసి అతను ఫ్రాంచైజీ ఇస్తారండి దాని తర్వాత డెలివరీ బాయ్స్ ఎంతున్నారు ఒక ఐదుగురు ఉన్నారు ఇంకోటి ఏంటిదంటే ఫస్ట్ ఇ అతను ఒక హండ్రెడ్ ఇస్తా అండి షిప్మెంట్ లో అండర్ షిప్మెంట్ మనం ఎన్ని చేసినం అనేది కాదు అండి ఇంటింటే అది రిటర్న్ అయిన లేకపోతే యాక్సెప్ట్ అయినా కానీ ఏంటిదంటే అక్కడ సిస్టమ్ అనేది పడాలి అర్థమైయందా అండి అంటే మీరు డెలివరీ చెయ్యాలి కస్టమర్ కు ఇప్పుడు మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్ కస్టమర్ రిజెక్ట్ కొట్టిన అది కూడా వచ్చినట్టే అది కానీ ఏంటిదంటే అక్కడ ప్రాసెస్ అనేది కస్టమర్ తీసుకున్నాడా లేదా అనేది అక్కడ చూపెట్టాలండి
అవున అండి
అవునండి
అది ఒక్కటి అంటే యాప్ కి ఇట్లా అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయ ఫ్లిప్కార్ట్ మీసో సో అమెజాన్ లేకపోతే ఒకటే యాప్ కింద పని చేస్తారా
ఒకటే ఒకటే దాంట్లో అన్ని వస్తాయండి ఒకటే దాంట్లో అన్ని వస్తాయి అండి డెలి అంటే డెలివరీ కాదండి మనం తీసుకునే ఫ్రాంచైజీనీ బట్టి మనకి ఏ ఫ్రాంచైజ్ వస్తాడో ఇప్పుడు కొన్ని కొన్ని ఫ్రాంచైజ్లు క్ సఫ్ రూపీస్ ఉంటాయండి ఫై లాక్స్ ఉంటై ఎట్ లాక్స్ంటై మనం అంత ఇన్వెస్ట్మెంట్ కాదు గాండి మనది ఇవ్ కామర్స్ మనది కొంచం చిన్నగుంటంది అన్నమాట్టు అంటే మనకి ఎంత అంటే మనం ఒక ఫోర్ లాక్స్ త్రీ లాక్స్ బడ్జెట్ అండి మనది
అవున డెల్వరీ వాళ్ళకి ఎట్లా ఉంటంఅంటి పేమెంట్
ఇవ వీక్లీ వీక్లీ ఉంటుందండి. వీక్లీ వీక్లీ కంపెనీ మనమూ ఎవరైతే మనం డెలివరీ బాయ్స్ పెట్టుకుంటామో వాళ్ళ డాట అనేది మొత్తం మన రిజిస్టర్ ఉంటదండి ఏంటిదంటే వాళ్ళు ఎంత షిప్మెంట్ చేషిల్లు ఏంటిదని వాళ్ళ ఆప్ ఉంటది కదండి డెలివరీ యాప్
అవును
అందులో చూపెడ్తాదండి. డైరెక్ట్ ఏంటిదంటే ఒక స వీక్ అంటే వీక్లీ లే మంత్లీ అంటే మంత్లీ వాళ్ళ అకౌంట్లో టోమేటికల్లీ అక్కనుంచేలే క్రెడిట్ అయిపోతదండి.
వాళ్ళకూ ఆర్డర్కి ఇన్కమ్ ఉంటద అండి.
ఆడర్కి కిత్త ఇప్పుడూ ఒకవేళ మీరు గనుక ఆడరూ ఇచ్చినట్లయితే మీకు పదమూడు రూప్ పాలు ఒకవేళ రిటర్న్ దిస్కున్నట్లయితే పది రూపాలు ఇట్లుంటదండి ఒ ఒక్కొక్క ఆర్డర్ని బట్టి అంటే మీరు ఇప్పుడు రిటర్న్ దిస్కుని ఎళ్ళినా మీకు డబ్బులు ఒస్సయండి.
ఓకే
మీరు డెలివరీ జేషినా డెలివరీ జేస్తే మీకు ముకం నాలుగు రూపాలు ఎక్వ అస్తాయి రిటర్న్ దిస్కునడె ఇప్పుడు మీరు రిటర్న్ పెడ్తారు కదా అండి మీకు రిటన్ ఐతే చానా ఐడియ ఉన్నది మీరు చాలా ఐడియ మీరు చాలనా రిటన్ పెడ్తరు ఎలాగో
ఎందుకంటే ప్రొడక్ట్స్ అన్ని క్వాలిటీవి రావు కాబట్టిమ్ పెట్టినము అన్నీ
అది మీరూ కంపల్సరీ పెడ్తరు గదా అంటే ఎంటిదంటే ఒక చం నచ్చనట్లయితే రిటన్ పెడ్తరు కదండి ఎలాగోనో
అవును ఆర్డర్ నచ్చక్పోతే రిటర్న్ రిటర్న్ పెడ్తాం
అయితే రిటర్న్ పెట్టిందనిక్ గూడా ఇంటిదంటే రిటర్న్ ఎవరైతే పికప్ చేస్తారో వాళ్ళక్ గూడా ఏమౌంట్ అస్సయండి.
అవునా అండి ఇయ్యి ఎంత మంది ఉండొచ్చు అందాదా
డెలివరీ బాయ్స్ అంతా మనస్ స్టెంత్ అండి మన స్ట్రెంత అండి మన స్ట్రెంతు అంటే ఇప్పుడు ముగ్గురుతో కూడా నడిపించుకోవచ్చు నలుగురితో కూడా నడిపించుకోవచ్చు ఇంతేనే ఉ ఇంతనే మెంబర్స్ ఉండారనేది ఏం లేదండి.
ఓకే అండి సరే బాయ్
సరే అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు మీకు మీతో మాట్లాడి చాలా సంతోషకారం అన్పించిందిండి. ఓకే